అబ్బా
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం అండి తిన్నరా అండి
ఆ తిన్నాం అండి
ఏం చేసిర్రు అండి వంట
ఉప్మా చేసినా అండి గోధుమరవ్వ చేసినా తిన్నామండి
ఆ పిల్లలు అంతా బాగున్నారా
అండి
మేం కూడా దోషాలు చేసినాం అండి తిన్నాం
చెప్పండి చాలా రోజులు చేసారుగా ఫోను
అవునండి చానా రోజులకు చేసినాము నాకు మాకు తెలిసిన వాళ్ళదంటే దగ్గర కాటన్ శారీస్ ఉన్నాయ అంటా అండి కుంటారా ఏమనాఅడుగుదామనీ చేసినా
ఇంగ సమ్మర్ అయిపోతుంది కదండి ముందు అడితే తీసుకు కునే వాళ్ళము అవునండి నేను టైలరింగ్ చేస్తాండి బ్లౌజెస్ ఒ అవి కుడతాను
అవునండి ఆ పాల్ ఓర్లాక్ కూడా చే
ఆ ఫాల్స్ ఓర్లాక్ బ్లౌజు కూడా కుడుతాము పంజాబి
అంటే మన కాడా లైనింగ్స్ అవన్నీ ఉంటాయా
ఆ లైనింగ్స్ ఉంటాయండి కొన్ని తెచ్చి పెడితే ఎవరన్న కుట్టమని ఇస్తే పోయి తీసుకొచ్చి కుడతామండి
అవునా అండి ఎంత అండి బ్లౌజ్ కుడితే
బ్లౌజ్ కుడితే వర్క్ది అయితే ఫైవ్ హండ్రెడ్ అండి మామూలుది అయితే త్రీ టూ ఫిఫ్టీ ఇస్తారు అండి
అనా అవునా అదే మరి ఒకవేళ లైనింగ్ లేకుండా బ్లౌజ్ అంటే పెద్ద మనుషులకు
మామూలుది అంటే వన్ టెన్ అట్ల ఇస్తారు లైనింగ్ లేని బ్లౌజ్ అయితే
అట్లానా అండి
కొందరు వన్ ఫిఫ్టీ కూడా ఇస్తారండి చూ ఉన్నోళ్ళు లేనోళ్లని బట్టి
అంతేనా అండి పంజాబ్ డ్రెస్ లు కుడతారా అండి
ఆ పంజాబ్స్ త్రీ ఫిఫ్టీ
అట్లానా ఫ్రాక్స్ అండి
రావా అండి
ఆహా ఒకవేళ టైలరింగ్ ఎవరికన్న నేర్పియాలంటే నేర్పిస్త
ఆ నేర్పిస్తామండి వస్తున్నారు అడుగుతున్నారు ఆ నేర్పిస్తారా అని అడుతున్నారు ఇక మరి రేపు సమ్మర్ అయిపోతే జూన్ లో అనుకుంటున్నాం
అవునండి ఎంత మంత్లీ ఎంత ఉంటుండొచ్చు అండి
అంటే వాళ్ళ నేర్చుకునే దాన్ని బట్టి ఉంటది అండి బ్లౌజ్ కి అయితే ఇంత ఉంటది డ్రస్ కి అయితే ఇంత ఉంటది అన్నట్టు
అంటే ఒక నెల అన్న నేర్పియాలి కదండి నెల నా వారమా
వాళ్ళ వారం ఏమి ఉండదండి వన్ మంత్ అన్న ఉంటది కొందరు కకొందరు రాదు అట్లుంటారు పరిస్థితి
అవునండి అంటే వారం నెల రోజుల కంటే ఒక ఐదు వేలు అంటార పదివేలు అట్లా ఉంటది కదండి కొంచెం ఎంత అనుకుంటారు చె ఇక్కడ మాగుడు
మీ ఐదు అన్ని ఉంటదండి మినిమం ఐదు కొంతర లేనిళ్ళు అట్లా ఉంటుంది అంటే వాళ్ళ నే గింత ఇస్తా మత్తం ఉందమ్మ గింత ఇస్తా అంటే సరే అని తీసుకుంటాం అండి
అంతేనండి ఎంత ఒక పది మందినా నేర్పగలరాండి
పది అంటే కుదరదండి ఐదుగురు అన్న ఐదుగు ఆరుగురు అట్లా ఆ పది మంది అయితే రెండు ఉదయం ఐదుగురికి సాయంత్రం ఐదుగురికి చెప్పగలుగుతాం అట్లా
అట్లానంది ఎందుకంటే మా వాళ్ళు కూడా కొంతమంది స్టిచ్చింగ్ నేర్చుకోవాల అనుకుంటున్నాండి డబ్బులు సంపాదించుకోవాల అనుకుంటారు కదాండి ఈ రోజులలో డబ్బులు సంపాదస్తునే కద అ వెలువ
ని ఉంటదండి
ఇక్కడ ఓకే అండి చెప్తానులేండి చెప్తానులేండి ఎందుకంటే ఏదో ఒకటి సంపాదించాలి
అవును కదండి లే ప్రతి ఒక్క వరకు నేర్చుకొని చేస్తూనే ఉంటారు ఊర్కవరు ఉంటారు లేడీస్ అయినా
అవు ఖాళీ ఉంటే ఇబ్బంది అవుతుందండి ప్రతిదానికి అడగాల్సి వస్తుంది డబ్బులు మన కాళ్ళ మీద మనం నిలబడితే మనం సంపాదించుకో
ఆ టైలరింగ్ అయితి ఇంతకాలి బయటకెల్ చేే ఒక మిషన్ గా వండుకుంటే అయిపోద్దండి మంచిగా ఈ బ్లౌజ్ కుట్టుకుంట రోజు ఇది రెండు కుట్టుకున్నా ఐదు వందలు వస్తాయి
అవునండి మంచిగా సంపాదించు
అర లేభరం లే అభరుడు కు
మనకి మిషన్స్ ఎన్ని ఉన్నాయ్ మన ఇంటి దగ్గర
ఒకలాక్ మిషన్ ఉంది కుట్టే రెండు ఉన్నాయండి
అయితే మాంచిగానే ఈగ నేర్పించి కూడా కుట్ర స్ట లేదా కూడా మీరు గమనించుకోవచ్చు
ఆ చేసుకోవచ్చ అండి ఇంకా పెద్దది కూడా కొనాల అనుకుంటున్నా అనుకుంట రండి డబ్బులు కొంచ
అవునండి ఏం కాదండి దేవుడు సాయం చేస్త కాని ఎందుకంటే మీరు నేర్పిస్తే మంచిగా నచ్చితే వేళ పో వేరే వాళ్ళకి చెప్తారు
ఆవునడి
తిగా పదిమందికి ఏమంటారు పని కల్పించినట్టు అయితేనండి నేర్చుకుంటే మంచిగా ఉంటది
మాకు రీసెంట్ గా ఇంత ముందు మంచిగా ఉండ వాళ్ళ ఉంటే చాలా కొంచెం ఆల్రెడీ టైట్ అయింది పరిస్థితి
ఏ ఓ ఇప్పుడు ఒకలాగు ఉంటది అంది జీవితం ఇ అంతే అండి ఒకసారి హెచ్చి ఒకసారి తగ్కువదు
చాలా వాళ్ళం అండి మేము అట్లా పరిసతుల కొంచెం ఆడువడుదడు కులచ్చాయి
ఆ ఏంకాలండి మళ్ళా మంచినే ఉంటారు అయితే ఒకవేళ కొంతమంది ఎరికని తెరిస్తే ఎంత ఉంటుండొచ్చు అంటే ఒక చెప్పొచ్చు ఐదు పేర అన్న నాలుగు
పండి వాళ్ళని అంటే బ్లౌజెస్ కూడా రకాలు ఉంటాయి కదడి క్రాస్ కటింగ్ ఉ ఉంటది సాదా ఉంటది
ఆహా
ఇంక రెండు మూడు రకాలు ఉంటాధి దాని నేర్చుకునే దాని బట్టి ఉంటాధి
ఇంకోటిండి బూట్ నెక్కువ అది కూడా నేర్పు
ఆ నేర్పుతారండి ఇగ ఫైవ్ థౌజండ్ ఇస్ ఐదు వేలు ఇస్తే వాళ్ళు నచ్చింది నేర్పతం అట్లాగే ను నేను ఇంట్రెస్ట్ ఉన్నాను మంచిగా పదిహేను రోజులలా వారం రోజులు కూడా నేర్చుకోవచ్చు అ ఇట్లా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటదండి
అవునా ఇంకోటండి అంబ్రిల్లా ఫ్రాక్ లాగా ఉంటది కదండి పెద్దగా లాంగ్ ఫ్రాక్ క్స్ అవి కావాలంటే అవి కూడా నేర్పిస్తారండి
అన్నండి అన్నీ నేర్పిస్తాం
అంటే ఎందుకంటే ఒక్కొక్కటి నేర్చుకునే దాన్ని బట్టి
ఆహ్ అట్లేమి ఉండదండి అంటే ఐటమ్సును బట్టి ఉంటది గింతవరకు నేర్పిస్తే బ్లౌజుల వరకు అంత ఉంటది వేరే ఎక్స్ట్రా పంజాబ్ డ్రెస్సెసుకు వేరే అట్లా ఉంటది
అవునండి అదె ఏది మనం ఎక్స్ట్రా నేర్చుకోలం అంటే వాటికి తగ్గట్టుగా డబ్బులు ఉంటాయ్ వెలా ఆ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బయట ఒక డ్రెస్సు కుడితే పదిహేను వందలండి డి ఇక అదే నేర్చుకుంటే సంపాదించుకోవచ్చు గదా డబ్బులు
అండి ఫైవ్ రూపీస్ బ్లౌజు టెన్ రూపీస్ సాదాదేమొ ఫైవ్ ఐదు ఐదు రూపాయలు లే అస్తర్ది పదిహేడు రూపాయలు సాదా పది రూపాయలు కానించి పుట్నాంమండి మేము
అంతేనా అండి నలభై ఏండ్ల నుంచే గుర్తున్నార మీరు
బంద్ జేసినాము మళ్ళా చానా ఆర్థిక పరిస్థితి అయింది మళ్ళీ అదే దీసీ కుడుతున్నామండి
అంతేనా అండి ఏం కాదండి మనం మళ్ళీ హెచ్చుకో చ్చు దేవుడు ఇస్తర్ లేండి పిల్లలు అంతా బాన్నర అం
వచ్చినబుడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కుట్టాలంటే చెప్పండి
ఆ చెప్తామండి అ ఇస్తమండి అయితే ఒక కొంతమందికాడ డబ్బులివ్వండి తక్కువ ఇస్తామన్నా గుడా మీరు నాలుగు వేలె
ఆ అంటామండి చూస్తామండి ఉన్నది లేనిది కూడా చూస్తా డబ్బులు ముఖ్యం గాదండి వాళ్ళు వర్క్ నేర్చుకు పని నేర్చుకుంటే చాలు
సరే అండి మేమ్ గూడా సా చెప్తాను నలుగురు ఐదు అదే చీరలు మా ఇక్కడ అమ్ముతుర్రండి చానా పట్టు చీరలు ఉన్నాయి సమ్మర్
చీరలు ఇప్పుడేం వద్దండి మస్తు చీరలున్నాయండి ఓ ఎన్ని ఉంటే అన్ని ఉన్నాయ్
కావాలన్నారు గాబట్టి నేను వ అవునా ఇక్కడ గూడా అందరు వస్ స్తారు ఆ అమ్మలక్కలు అందరు వచ్చినప్పుడు ఇక్కడ బ్లౌజ్లు గుడా కుడుతరని కూడా చెప్తలేండి అవ్ ఇంపోర్టెంటీ ఇది ఓర్లాక్ వేస్తే చిళ్ళు చిళ్ళు గడతరా అండి
అవి గూడా కడతామండి వన్ ఊ నూట వంద రూపాయలు నూటా అంటే కొంచెం ఎక్కువ కట్టాలంటే రెండు వందలు నూట యాభై దాన్ని బట్టి ఉంటా కొందరు పూసలెయ్యమంటారు
అవునండి పూసలేస్తే మూడు వందలు అంటుర్రండి
ఆ మూడ వందలు
అయితే అదే అరుగుదామండి అవున ఇప్పుడు ఓర్ లాక్ మిషన్ మీద జేస్తే ఎంత డబ్బులండి చేత్తోటి జేస్తే ఎంతండి
అదే డెబ్బై రూపాయలు ఇస్తరండి చేతి మీద గుడితే ఫాల్ లు మనదే అయితే ఇంగ వాళ్ళదయితేనే
అట్లంటర మరి చేతి మీద ఏస్తే
అది చేతి మీద ఏస్తారా అండి ఫిఫ్టీగా ఇగ హండ్రేడ్ దీసుకుంటారు గానీకి మేము ఉన్నోళ్ళు లేన్ జూసి తీసుకుంటా అండి అట్లా ఎక్కువ ఎక్కు తోటి చేయాలి కదా
అవును
కొందరురి ఇంతనా అంతనాని డెబ్బై ఐదు ఇస్తారు ఇక మనుషి వ్యక్తులను తొందర మాకే నన్ను ఉన్నాయని ఇచ్చిపోతా అడిగి అడిగిన మొత్తం ఇస్తారు
అట్టనాడి
అమ్మా అని ఇస్తారు అట్లా వాళ్ళని బట్టి చూస్తారు
అవునా అయితే ఇప్పుడు మన దగ్గర బ్లౌజులు కుతారు డ్రెస్సులు మళ్ళీ పంజాబ్ డ్రెస్సులు కుడతారు ఆ ఆ వర్క్ డ్రెస్ వర్క్ బ్లౌజ్లు కూడా ఓర్ లాక్ ఫాల్స్ కూడా చేస్త
ఆ ఊర్ల ఫాల్స్ కూడా చేస్తావండి వర ఉంటే చెప్పండి
ఆ చెప్తాంలేండి అట్లేంది ఇంకొక విషయం ఆ చెప్పండి
తక్కుకైనా తీసుకుంటాం అండి
ఆ నేను కూడా చెప్తాలేండి చాలా మంది కొంచెం కుట్టించుకోవాలి మేడం ఇయ్యాలని అంటారు కదండి కొంతమందికి ఇంట్లో ఇంట్లో ఉండి బిజినెస్ లాగా చేసుకోవాలంటే వర్కు నేర్చుకోవాలి కు ట్టడం అనుకుంటారు కదండి అట్లాంటి వాళ్ళకి చాలా మంది కూడా నేను చెప్ చెపత్తా లెండి ఓకేనండి అదే ఇక అయితే శారీస్ అయితే వదు అంటారు మాకు శారీస్ తీసుకునే వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్తామంటారు
ఆ సార సమ్మర్ అయిపోయింది కదండి లేకుంటే తీసుకుంటాను నేను సమ్మర్ లో కాట సారిస గడత ఎక్కువ
ఆహా
కానీ సమ్మర్ అయిపోయింది కదండి ఇ వర్షాలు స్టార్ట్ అయినాయి
అంతేనా అదే మా వెంచర్ వాళ్ళు కాదండి కొంచెం చెప్పండి మేడం వాళ్ళవి వీలకంటే మీరు గుర్తుొచ్చారండి చా రోజులు అయితుంది కదా
మా దగ్గర కూడా ఎవరైనా వేస్తే చెప్తలేండి తీసుకోమని
అన్నారు కొంచెం చెప్పండి మేడం శారీస్ ఉన్నాయి అయి ఐదు వందలు అట్లా అన్నారండి అయితే సరే చె మం లేదని చెప్పినండి మీ మీరు మీ దగ్గర దగ్గకి ఎవరు అన్న వస్తే చెప్తారు అండి
ఆ చెప్తాలేండి చెప్తా చెప్తా మీ నెంబర్ ఉంది కదా
ఆ చెప్ మీరు కూడా అదే మీరు మీరు చెప్పండి మీరు నా చేన్ స నేను కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి ఇక్కడ బ్లౌజ్ లే కుతు్ర నేర్పిస్తారని నేను చెప్తానండి ఓకేనండి ఇంకొక ఒక విషయం అంటే ఫాల్స్ ఒకవేళ లేకుండా మీరు బయట నింతేస్తారు కదా
పుట్టిస్తాండి ఆ కొనుక వస్తాండి
సరే అండి మరి చెప్తామండి ఉంటామండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలుడి ఓకే అండి
ఉంట